ఆ చెప్పరా
ఇంకంటకా
చెప్పాలిరా తన్నారా అన్న నిన్నారా
ఆ తిన్నాన అక్క ఎప్పుడో తిన్నా
అవునాదా మొన్న ఆఊగా పండగలు ఎలాగేసుకున్నారు
మన సైడ్ విలేజ్ లో పండగ ఏమి ఉంటద అక్క ఏమి ఉండదు నార్మల్ గా స్నానం చేసుకు ట్కొని ఇక ఇంట్లో దేవుడు కొబ్బరికాయ కొట్టి ఇక పెద్దవాళ్ళకి కొట్టుకుంటాము అది కొట్టి ఆలూ రైస్ చేసా
దేవడికి ఇష్టమనే ఉగాలి పచ్చడి బచ్చాాలు
ఆ ఆదినకు అదక్క
అదే రావా పూలు చేద ఇట్లా ఏమి చేయలేదా పిల్లలకి
అంత నాకు రాద త వంట రైస్ ఉండడమేవచ్చు అది కూడా ఈ మధ్య నేర్చుకుంటున్నా పులావ్ అది
పులావ్ పులావ్
మీరక్క ఉగాది ఎలా చేసారు
ఊగా అదే మేము బాగా చేేసుకున్నాం రా ఊగాదే బాగా అది ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి మొదటి పంద కదా మ కొద్ది సంవత్సరం అంటారు కదా
అవును ఆంగ్ అంగ్ల కదక్క ఏదో చెప్తార అక్క
కొత్త కొత్త సంవత్సరం
కొత్త సంవత్సరంగానే దాన్ని అచ్చ తెలుగులో ఏదో అంటారు
సంసారం
ఆ తెలుగు సంవత్సరం కదక్క నామ ఏదోంటరు
అవునా గుర్తురు అట్లా టైంకి
అవును పచ్చడి చేసావాక్క
ఉగాది పచ్చడి చేసినాం భక్షాలు చేసినాం పులిహార చేసినాం సైన్యాలు చేసినాం అన్నే చేస్తాం బాగానే కొద్దుటి పుట్ట వద్దుం లేవగానే ఇంట్లో పని అంతా బయట పను ఇంట్ల పని మొత్తం నేను చేస్తా అత్తయ్య గారేమో దేవుళ్ళకి పూజలుయడం కొబ్బ్రకాయలు కొట్టా అం పనిి
నేను కూడా ఆ రోజు మొత్తం అమావస్య ఉంది అన్నీ అనుకొని లేటుగాలేస లేటుగా లేసి బయట చిన్న చిన్న పనులు కల్లాపు చల్లడం ఇంట్లో ఊడవడం ఇల్లు తుడవడం చేసేస బయటికెళ్ళి బాబుకి రైస్ తినిపిస్తుంటే ఆ పాలు తపిస్తుంటే ఐ అపోయింది ఆ అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎప్పుడు అయిపోయింది అమావస్య అని చెప్ప చెప్పేసరికి ఇంక తొందర తొందర వచ్చే బట్టలు ఉతికేసి ఇంక నేను తల స్నానం చేసి బాబుకి చెప్పించి రెడీ అయి ఇక కొబ్బరికాయ కొట్టి అన్నం వంట వండె సరికి పదకండు అయింద అక్క
ఆ పదకొండ మా కెతే పన్నెండైంది ఆరోజు తినేసారికి
మీ రంటే భక్షలు ఆ మళ్ళీ ఆ చట్నీ అవన్నీ చేసుకున్నారు కద అక్క
అ అవి చేయకముందే మాకు లేటుగా అయింది ఎందుకంటే ఆ రోజు అమావాస్య ఉంది అని మేము కూడా లేటుగా చేస్తున్నాము ఆ రోజు ఎనిమి ఏడింటికి ఏడింటికి లేసిన లేటుగా ఆ రోజు బాగా ఈ అమావాస్య ఉందికదా ఏమి తొందర నేను లేటుగ లేసిన ముగ్గులు పెద్ద పెద్ద ముగ్గులు వేసుడు కలర్స్ వేసుడు ఆ ఇంట్లో తుడవడం గిన్నెలు తోమడం బట్టలు ఉతుక్కోవడం ఇదంత తొమ్మిది అయింది తొమ్మిదిన్నర అయింది స్నానాలు చేసేసరికి పది అయింది
ఈ పనులే ఎక్కువ ఉంటాయక్క
ఆ ఇంటి పనులే ఎక్కువంటాయి ఈ అత్తగారేమో పూ పని ఎక్కువైతదిర
అన్నీ తోముడు అదే ఉంటది
ఊతుకుడు తోముడు అదే పని ఊకె కడుగుడు ఇక మేము పదిన్నర పదకొండు స్నానాలు అయిపోయినయి ఇక మా అత్తయ్య కొబ్బరికాయ కొట్టింది దేవుళ్ళకు పూజ చేసింది పదకొండింటికి పదిన్నరకి పదకొండింటికి రా టెంపుల్ కి వెళ్నాము రామాలయం టెంపుల్కి అంటే ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చిన రోజు ఇక టెంపుల్కెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని రావడం అలవాటు అన్నమాట పోవాల వద్దా అనుకున్నా ఇగ పనుంది ఇంట్ల ఇగ ఇంట్లకు ఉగాది పచ్చడి చెయాలే భక్షాలు చేయాలిగా వెళ్ళాలా వద్దా అనుకున్నా మనసులో ఇక మా పె చిన్నబాబు వెళ్దాం అమ్మ వెళ్దాం అనేసరికి టక్క టక్క నడుచుకుంట పోయి దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ ఉరుక్కుంట మళ్ళ ఎనక్కి వచ్చేసిన
ఇగ పిల్లలు అడిగితే తప్పదక్క వెళ్ళి రావాల్సిందే
ఆ వెళ్ళి రావాల్సిందే ఎంత లేట్ అయినా వెళ్ళి రావాల్సిందే దబ్బ దబ్బ దేవుడికి దండం పెట్టుకుని వచ్చేసినాక ఏ కూరలు చేసినాం భక్షం ఉగాది పచ్చడి చేసినాం ఉగాది పచ్చడి భక్షాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా చికెను టమాటా చార్లు ఒక నాలుగు రకాల కూరలు ఆ రోజు
అవునా ఎల్లుండి శ్రీరామనమిగాక్క షాపింగ్ చేసావా
ఆ వెళ్ళలేదు రా వెళ్ళాలి షాపింగ్ మాల్ కూడా వెళ్ళాలి వెళ్తా చిరలు గిట్ల తీసుకోవాలి దేవుడి పండగ కదా పట్టుచీర గిట్ల తీసుకుందాం అని అనుకుంటాన్న షాపింగ్ మాల్స్ కూడా బాగానే ఉన్నాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పడ్డాయి మాకు దగ్గర్లో కాసం షాపింగ్ మాల్ ఉ
ఆ
కొంచెం దూరంలో మాంగళ్య షాపింగ్ మాల్ కూడా
అవును మొన్ననే రీసెంట్గ ఓపెన్ అయింది ఆ షాపింగ్ మాల్
మాంగళ్యానా
ఆ మాంగళ్య ఖమ్మంలో కూడా ఓపెన్ అయిందిగా
అవునవును ఖమ్మంలో కూడా ఓపెన్ అయింది చాలా బాగుందంట చాలా తక్ తక్కువ రేటుకే దొరుకుతాన్నాయింట వెయ్యి రూపాయలకే ఇపుడే డ్రెస్ ఇపుడేయి
ఏమో అక్క వాళ్ళు పోయే వాళ్ళకి తెలుస్తది చూసే వాళ్ళకి తెలుస్తది మనకు షాప్ పింగ్ అంటేనే పెద్ద చికాకు వస్తది
ఆ మా మరదలు చేసింది మా మరదల వాల్ల పిన్ని తీసుకుందంట డ్రెస్సులు మా మరదలికి బాగున్నాయి డ్రెస్సు క్వాలిటీ బాగుంది క్వాలిటీ మంచిగ అనిపించింది అన్నమాట తీసుకుందాం అక్క అంటాంది ఆమె కూడా తీసుకోవాలి ఇక మేము కూడా వెళ్ళి దాంతో పాటు నీకు తెలుసారా కొత్త షాపింగ్ మాల్ పడ్డది రుక్మిణి షాపింగ్ మాల్ అని ఐడియా ఉందా ఔను ఆ ఆ ఖమ్మంలో అవును
రుక్మి అదే ఫ టెన్ రూపీస్ కి చున్నీలు ఇస్తరు డ్రెస్ డెబ్బై రూపాయలకి ఇత్తరు అది ఆ ఇన్స్టాగ్రామ్ లో ఊకనే ఒత్తయి ఆ బాగుంట ఉండదక్కా వాళ్ళది ఓన్ ఫ ఓన్ ఫ్యాక్చరింగ్ అంటా
ఓన్ ఫ్యాక్చరింగ్ గా మ్యాన్ ఫ్యాక్చరింగ్ వాళ్లే చేస్తారు కాబట్టి ఎందుకంత తక్కువ కాస్ట్ ఇస్తున్నారే వెళ్ళాం రా మరి టెన్ రుపీస్ కే చున్ని
అవును విజయవాడ బ్రాంచ్ లో కూడా ఉంది వాళ్ళది చాలా దగ్గర ఉన్నాయి వాళ్ళు
బ్రాంచెస్ ఆ అవునా అయితే వెళ్దాం అదే మా మరదల్నాన్న తీసుకుని వెళ్లాలన్న మా అక్కన్న అందరం మా ఫ్రెండ్స్ కూడా కొలీగ్స్ ఉన్నారు కొన్ని చోట్లల్ల ఆ ఖమ్మంలో ఉన్నారు మా కొలీగ్స్ ఉన్నారు దగ్గర్లో అందరం కలిసి హాలిడేస్ తీసుకునే ఆ లీవే రా
అంటే వాళ్ళే లీవ్ ఇస్తారా నువ్వు లీ లీవ్ హాలిడే ఇస్తారా నువ్వు లీవ్ తీసుకుంటావా
ఆ ఆలే ఇస్తరు ఆలే ఇస్తరు
ఇస్తర
ఆలే ఇస్త
ఇంకా పిల్లలు కూడా హాలిడే ఇగ పని చేయడమే ఇంట్లో
ఇంట్లో ఇక చెత్తలు బట్టలు అన్నీ ఉతుకోవాల్సిందే ఆ రోజు
ఇప్పుడు కూడా ఉతుకుతార అక్క
ఇగ రామ శ్రీరామ్ నవమి కదా నీటి ఉ ఉతుక్కుతా మాకున్ననా చెద్దలు పిండుతా మేమే ఒక నాలుగైదు అట్లా వెతికేస్తా
ఉమ్
నూతికేసి ఆ రోజు నవమీ కదా పానకం చేస్తాం పులిహార వడపప్పు అట్లా చేస్తాం
ఆ చేసుకుంట్రక్క
చేసుకున్నాం చేసుకున్నాక ఇ గ ఆ రోజే అన్నం తినమా ఒక్కపొద్దు దాకా ఉ కల్యాణం అయ్యేదాకా అవును కదా ఆ అట
పూజలో కూర్చుంటారా
ఆ అహ పూజమ కుచ్చగానే ఇగ నమ్మకం భక్తితో ఒక పొద్దుదిన నేను ఎప్ ఎప్పుడైనా ఒక పూట కళ్యాణం అయ్యేదాకా తిన పొద్దున కుదిరితే ఏమైన్నా తింటా సేమ్ట్లే ఏమని చేస్త త దేవుడు కాడికి ఎళ్లి కొబ్బరికాయలు కొట్టే దాకా
అవును
ఆ అది ఆ తే ఆ రోజే బాగా ఎండ కోడతాది
అవును ఆ రోజు నుండే స్టార్ట్ అయితాది అక్క సంక అయితే
ఆ ఆ రోజు అయితే ఫుల్ ఎండ కొడతాది రా ఈ రోడ్డు మీద మనం చెప్పు లేకుండా పోతాం కదా కాలకైతే బొబ్బ బొబ్బలు వస్తాయి అంతగాన ఎండ కోడతాది ఆ రోజులో ప్రతి సంవత్సరం బ బాగా వ నేను ఎప్పుడైనా చెప్పులేస ఎతి బో నా అనమాట ఇగ గుడికి రామ భక్తితో ఎక్కువ అ చెప్పులు వేసుకోకుండానే పోతా వచ్చేటప్పుడు ఏమో కాలు మస్త ఎర్రగాయిపోతాయి రా
అ
మబలు వచ్చినట్ట అయితది అంట ఎటా ఉంటాది ఎంతైనా దేవుడు ఎంత మంచి చేసుకుంటే అంత మంచిది కదా ఇగ
అవును
ఆ బా ఇష్టం అనమాట బద్ రాములు
కొంతమంది ఇప్పుడు భద్రాచలంలో కూడా వెళ్తార రా భద్రాచలానికి కూడా వెళ్తారు రామ్ శ్రీరాముల కళ్యాణగా
అసలు అక్కడ దర్శనం కూడా చాలా ఇబ్బందిగా అంత మంది వెళ్తారట
చాలా మంది వెళ్తారు సీఎం ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు మినిస్టర్ కూడా వస్తారన్నమాట ఈ తలంబ్రాలు కూడా బా ముత్యాల తలంబ్రాలు కూడా పార్సల్ చేస్త అట్లా తలంబ్రాలు ఎట్లా అంటే అక్కడ ఉన్న భక్తులు ఉంటారు కదా సేవకులు ఈ బొడ్లు ఉంటాయి కదా వడ్లు పొట్టు తీసి మరి అక్షింతలు తయారు చేస్తారంట
అవును ఊర్లు ఊర్లు కూడా తిరుగుదకా తిరుగుతారక్క తిరిగి పంచుతారు కూడా అవును నేనైతే ఎప్పుడు చూడలేదు కాని ఖమ్మంలో ఇక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాములు వారి విగ్రహం తీసుకొని ఉరే గింపు చేస్తారు ఇక
ఆ అవును పతి ఊర్లో అంట పొద్దున పూట కళ్యాణం అయిందంటే సాయంత్రం ఊరేగింపు అనేది మస్ట్ అండ్ శుడ్ ఉంటది
అవును
ఆ రోజు అయితే కనీసం టూ టైమ్స్ త్రీ టైమ్స్ స్నానాలు జేయడం దేవుని దీవెన పూజలు చేయడము నీళ్ళు ఆరగించడం
ఏదైనా చిన్న అప్పుడే బాగుండేది అమ్మోళ్ల ఇంట్లో ఉన్నప్పుడు అన్ని ఫెస్టివల్ జరుపుకున్నాది ఎలాకి ఏం ఉన్నదు
పెళ్ళ అనా కూడా పాటిస్తూనే ఉంటాం మేము కొన్నాని
అంటే పనే సరిపోయదాక్క ఎంజాయ్ ఉండదు రిలాక్సేషన్ ఉండదు
అవునా
మళ్ళీ మ చిన్నపిల్లకాడ వేసుకొని అసలే ఉండదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్నా
కస్ అవును రా చాలా బాగానే
అవున సరే అక్క మరి
సరేరా
ఆ సరే అక్క